నమస్కారం అండి
నమస్కారం అండి ఎలా ఉన్నారు
బాగున్నారా బాగున్నామండి
ఆ బు అవునండి బానే ఉన్నాం
ఇంకా ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే తిన్నాం తిన్నాక ఇప్పుడు కూర్చున్నాం మీ సైడ్ వాతావరణం ఎలా ఉందండి
మా సైడు వాతావరణం నాలుగు రోజుల నుంచి ఫుల్ వర్షం ఉండే అండి ఈ రోజు కొంచెం మబ్బు ఉండే వర్షం లేకుండే ఈ రోజు
ఆ
మీ సైడ్ ఎలా ఉందండి
మా సైడ్ నాలుగు రోజుల నుంచి వర్షం లేకుండే నిన్న వచ్చింది మళ్ళా నిన్న సాయంత్రం నుంచి స్ స్టార్ట్ చేస్తే ఇవాలా ఫై దాగా కంటిన్యూ ఉండేయండి
అవునా అండి
ఉ ఇప్పుడు ఇప్పుడే గాలి వస్తుందండి వర్షం బంద్ అయింది
అయితే ఈ రోజు మా పెద్దమ్మ వాళ్లు అఐతే కలీమా చేపించారండి
అవునా అండి
అవును అయితే మేము బాగా భయపడ్డాం వర్షం ఎక్కడ వస్తుందొ అని రాలే వర్షం ఇయలా
ఆ అట్ సైడ్ రాలేదా
ఆ రాలే తెలుస అయితే కలీమ అంటే
ఆ తెలీదాండి దాని గురించి చెప్తారా కొంచెం
అయితే కలిమా అంటే ఒక ఉంటది ఒకటి చదివేది అది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చదవాలి అన్నట్టు
ఆహా ప్రతిసారా
ప్రతిసారి లేదు అది ఎవరన్నా ఇట్లనే అనుకుంటే ఇంట్లా చేపిద్దాం అనుకుంటే చేస్తారు అన్నట్టు
ఆ అంటే ఇష్టం ఉంటది
ఆ ఇష్టమే ఎవరి ఇష్టం వాళ్ళు చదువుకోవాలి అనిపిస్తే నలుగురు ఆడోళ్ళని అటు ఇటు పిలిపించుకొని అయితే కరీమా చేపిస్తారు ఇంట్లా చేపచ్చినాక మల్ల తల్లాళ్లకు ఆ
ఏమైనా మొ ఏమైనా మొక్కులు మొక్కుతే చేపిస్తారా లేద క్యాషువల్ గా కూడ చేయోచ్చా
క్యాజువల్ కూడా చేసుకోవచ్చు మొక్కు అనేది ఏం లేదు అయితే కరిమాకు చేయిద్దామని మనసులు వత్తే చేపించుకోవచ్చు
పుణ్యం పని అది ఉ దాని తర్వాత అన్నం అంటే వచ్చిన వాళ్ళకి అన్నం కూడా తినిపించాం
ఆ
అవునా అండి బగార అన్నం చికెన్ పట్టిదాలు
అవునా అండి చి చికెన్ ఎట్లా చేస్తారో తెలుసా అండి మీకు
అవును నాకు అస్తది మేమే నేనే చేసినా ఈ రోజు
అవునా అండి ఎంత మందికి చేశారండి
మేము అండి వచ్చేసి పన్నెండు కిలోల బియ్యం బగారా అన్నం పది కిలోలా చికేన్
ఆహా మొత్తం మీరే వండినారా అండి
అంటే నాతోటి ఇంకో పార్ట్నర్ ఉండే
ఓకే
ఆ ఇంకో గత పార్ట్నర్ ఉండే ఆయన నేనే కలిసి చేసాం
ఆహా అంతా చేసిందంటే మీరు గ్రేటే అండి
అవును మేము మా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే మేమే చేస్తాం డబల్ కమిటా కూడా చేస్తాం మేము
అవునా అయితే మీ మీరు ఆర్డర్ తీసుకోవచ్చు ఎక్కడైనా బయట
ఆర్డర్ తీసుకోవచ్చు కాని ఆర్డర్ రావట్లేదండి మా అత్తమ్మ వాళ్ళ కొడుకులు ఉన్నారు ఆర్డర్ ఇప్పి త ఇప్పిత్త అంటాండు మరి వాళ్లేమో ఆర్డర్ ఇప్పిత్త లేదు వాళ్ళు వేరే ఉరికి పోయిండ్రు
అయ్యో
ఉ
మీరు మంచిగా ఫేమస్ అయితే ఆర్డర్స్ త్తయీ కదండి మీరు ఏమైన్న చేయ్యాలి ఇట్లా రీల్స్ ఇప్పుడు ట్రెండింగ్
కోటి దావత్ ఉంటది మా అత్తమ్మ కొడుకుది సున్నతుల దావత్ ఉంటది
సున్నతలు అంటే
ఈ కతనా అని మా దాంట్లో చేపిస్తారు అండి
ఆహా అదా
అవునండి అది క్లియర్గా సంభాషించ చ్చు గాని ఇప్పుడు ఇక్కడ వద్దు అనేసి సంభాషించలే
ఆ ఓకే ఓకే అది ప్రతి ఒక్కరు ముస్లిం చెపియాలా
ఆ హండ్రెడ్ పర్సెంట్ చెపియాలి మానేటై దానివల్ల మనకు సైంటిఫిక్ గా కూడా దాని తోటి శరీరానికి ఆరోగ్యానికి కూడా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాంతోటి కూడా ఇస్లామ్ లో కూడా ఉంది సైన్స్ సిధంగా కూడా సైంటిస్ట్లు కూడా మీకు అది సజెస్ట్ చేస్తారు మాక్సిమం కానీ ఇక్కడ ఇండియాలో అయితే అట్లా ఉంది
అయితే చికెన్ ఒక ట్వంటీ కేజీస్ వరకు చేయొచ్చా అండి మీకు
ఆ ట్వంటీ కేజీ ఏంది ట్వంటీ క్వింటల్ కూడా చేసుకోవచ్చు
అవునా
అవును ఇగ దాంట్లో ఏముందండి
అడ్రస్ తీస్
ప్రొఫెషనల్ ఏం లేదండి మా ఇళ్లే మా ఇంట్లో మా తాతలు వన్డుతుండె మా నాన్నలు వండు తుండే ఇప్పుడు మేము వన్డుతున్నాం అంతే ప్రొఫెషనల్ గేమ్లెద్
అంటే మీరు కుక్కర్సా అంటే ఫస్ట్ నుంచి ఇట్లా ఆర్డర్స్ తీసుకుంటారా
మేము ఆర్డర్ తీస్కోమన్నట్టు మన గిట్లల దావత్లైతే మేమే అండుకుంటమ్ అన్నట్టు బయట ఎవరి ఇంట్లల పోయ్ వండమన్నట్టు
ఓకే బయటోళ్ళక్ పిలవకుండా మీది మీరు చేస్
మాది మేము చేసుకుంటాం ఇంకా పెద్ద కార్యక్రమం ఉంటే బయట బవర్చని మాట్లాడుకుంటమ్ అంటే అది కూడా చేసుకోవచ్చు గాని ఇగ అందర్ చేసె దాంట్లో బిజీ ఉంటే మరి ఎంజాయ్ చేయలేం కదా వట్లు
అరే అవునండి అదైతే నిజం వాస్తవం అది
అందుకోసం అనేసి మేము కుక్కర్లన్ మాట్లాడ్తాం పెద్ద దావత్లల్ల చిన్న చిన్నవి అంటే ఆడుకుంటా పాడుకుంట చేసుకుంటాం ఎంజాయ్ చేస్ ఇప్పుడు పెద్ద దావత అంటే మరి పెద్దదన్టే కొంచెం టెన్షన్ కూడా ఉంటది మంచిగా రావాలి అని దాని వెనక ఒక ఇప్పుడు మనం ఇంట్లోలో చేసుకుంట దాని ఎనక ఒక పది మంది ఉండాలి ఆ పది పది మందిది ఎంజాయ్ పోతది పెళ్లి ఏమైందో తెల్వద్ వాళ్లకు ఎందుక ఇలా ఇబ్బంది పెట్టడం అనేసి ఒక పోతే ఇరవై వేలు పోతాయి చెప్ మాట్లాడత ఇప్పుడు మా అత్తమ్మ కొడుకు పెళ్లి ఉన్నది ఇప్పుడు
ఎప్పుడండి హా రీసెంట్లీయా
ఇప్పుడు ఒక రెండు మూడు నెలా ఉంది లేదు ఉన్నది
ఆహా
ప్రిపరేషన్ నడుతున్నాయ్ అన్నట్టు లేదు బయట మాట్లాడుతున్నామన్డి
బయటాయ్
అవునండి
అయితే ఒక మ్యారేజ్ కోసం మాట్లాడతారు మిగతా యన్ని చిన్న చిన్న పనులన్నీ మీరే చేస్
ఆ చిన్నది ఇంట్లా దేవునికి చేసేది కాని అది హల్ది ఫంక్షన్ కి గానీ అది మేము చేసుకుంటాం అది ఒక ఓన్లీ రిసెప్షన్ అనేది వదిమా
బయట ఆహా బయటోళ్లు చేత్తరు అంటే ఆ పెళ్ళికి ముందు అది పచ్చిరి పందిరి అది
ఆ అది మొత్తం మేము చేసుకుంటాం అది ఆ దేవునికి మొక్కుతమ్ నాజు అది అనేసి పచ్చిడి పందిరి అనేసి మేము చేసుకుంటాం అది అది ఇబ్బంది ఏం లేదు పెద్ద దావతే వలిమా దావాత్ అంటే ఒక ఎనిమిద్ తొమ్మిద్ వందల మందిది ఉంటది
అరే వ అంత పెద్దగా చేస్తారా అండి మీరు
ఆ అంతా పెద్దద్ అంతా ఉండదు కుటుంబం మాది
అంత తొమ్మిది వందల మంది ఏందండి
అవునండి దాంట్లో ఒక వంద మంది అయితే దోస్తులే ఉన్నరు
అరే బాపు రే చాలా పెద్ద ఫ్యామిలీ అవునాన్డి
ఆ మొత్తం ఒక వంద మంది వుంటర్ మాది జాయింట్ ఫ్యామిలీ అంటే ఎట్లా అంటే ఒకందరు ఒకటే వాడలు ఉంటాం అన్నట్టు మాది వేరే ఊర్లల్లో లేరు తక్కువ మంది ఉన్నారు ఒకటే వాడాల మొత్తం మా ఫ్యామిలీ తున్నారు ఇప్పుడు ఒక ఐదారు వందల మంది మా కుటుంబం నుంచి ఉంటలు పిల్లవాళ్ళ తరపు నుంచి మా తరపు నుంచి ఒక ఇప్పుడు మా పెళ్లి కొడుకు తరపు నుంచి ఒక వంద మంది తాగుబోతులు ఉంటారు
సీద వంద మంది
సీదా ఆళ్ళ నాన్న తరుపునుంచి ఒక యాభై మంది తాగుబోతులు ఉంటలు
ఆళ్ళ నాన్న గూడా తాగుబోతోడేనా
లేద్లే అళ్ల నాన్న తాగుబోతోడు అంటే తాగుబోతోడంటే ఆ ఒక్క విషయం ల తాగుతాడు
ఓకే
ఇష్టమొస్తే డైలీ కూడా తాగుతాడు దాంట్లే మున్నది ఇబ్బంది ఏం లేదు కానీ మన్షి రా ఆయన మన్షి
ఆ ఆ అవునండి మంచిగా మీవే కానీ ఇట్లా రెగ్యులర్ తాగుతే హెల్త్ కి ఎఫెక్ట్స్ అవుతాయి కదండి.
ఏ హెల్త్కి ఎఫెక్ట్ ఏం లేదు ఏ హెల్తే ఎఫెక్ట్ అయినాయి
అ హా
ఊ
ఇపు ఇప్పుడు మీ పెళ్లికి మొత్తం ఇట్లా తాగుబోతోళ్లే వత్తే మీకు ఏమైనా లొల్లి లిల్లీలు ఏం కావండి
ఏ తర్వాత లెక్క తర్వాత పిల్లల దగ్గర కాకుట్టే మళ్ళీ మళ్ళ ఏమైనా ఏం కాదు మనకు.
అంతేనా.
ఆ ఎటచ్చినోడ్ని అటే దొబ్బుడు ఉంటది
సీదా మంచి మంచిగుందండి అండి మీదే
అంతే ఉంటాది కదా అండి ఇప్పుడు మనము వేరే తోళ్ల దావత్లో పోయి మనం ఎట్లా చేస్తాము
ఆళ్ళు కూడా అచ్చి మన దావాత్ల అట్లానే చేత్తాలు కదండి ఇప్పుడు మా ఇంకో తమ్ముని పెళ్లి ఉన్నది ఇక్కడ మా కజిన్ ది ఈవి తొమ్మిది తారీక్కి
ఆ ఇప్పుడేనా
ఆ ఇంకో తమ్మున్ కజిన్ దున్నది తొమ్మిది తారీక్కి పచ్చడ పందిరి ఉన్నది పది తారీక్కి పెళ్లి ఉన్నది. పదకొండు తారీక్కి గ్యాప్ ఉన్నది పన్నెండు తారీక్కి వలిమ ఉన్నది.
అవునా తొమ్మిదికి ఇప్పుడు నాక్ ఇప్పుడుదేమో సందలు ఉన్నట్టుంది గదండి
ఆ మా మా దగ్గర బాగా గ్రాండ్గా అయితదండి నాకు కొందలు ఇగ ఆ రోజు పారోజు ఉన్నది మరి ఏం చేద్దాం అంటే ఇగ ఆ రోజు ఎళ్ళింది డేట్ మా పెద్దోళ్ళు అట్లా తీసిన్
అవునా
అయితే దాంట్ల ఇంకోట్ ఇనండి నేన్ జెప్తా తొమ్మిది తారీక్కి హల్దీ ఉన్నది అదే హల్దిలా మా తమ్ముడు హకిగ్ హాకీగ చేసుకుంటాడు లేద్ చూసుడు ఏం లేద్
ఉ ఓకే
చూసుడేం లేదు చూసుడేం లేదు మా దాంట్లో అకిీక అఖీక ఇప్పుడు హల్దీ రోజు అకిీక చేసుకుంటాండబ్బాయి ఐతే ఇప్పుడు వర్షాకాలం గదా ఇంటి దగ్గర ఫొగ్రామ్ ఫెయిల్ అయతదని ఫంక్షన్ హాల్లో చేస్తాండు హళ్ది హలో
అండేన
ఉం ఇంటి దగ్గర హల్దీ హొగ్రమ్ లైట్ గా మార్నింగ్ టెన్ టెన్ థర్టీక్ అట్లా ఎళ్ళిపోతారట ఆ
ఆ వంట చే నికి
హలో
హల్దీవ్ అంటా అక్కడ గూడా మీరే జేస్తారా
లేదండి అది మాది ఇది మేం మాకు ఇబ్బందైతద్ అనేసి బావడ్చిక్ మాట్లాడేసార్ ఆల్రెడీ హల్దీ రోజు అంటే రెండు మేకలు గదా
ఆ
ఆ రెండు మేకలుంటది మళ్ళ బగారన్నం ఉంటదని బావడ్చిగా అన్లడాడు ఇంకోటి ట్విస్ట్ ఉంద్ దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉన్నది ఇప్పుడు పెళ్లి తొం తో పత్తారికి పెళ్ళిగదా అయితే పెళ్ళికి పిల్లవాళ్ళు యాభై మందిన్ దీస్కరామ్మన్నోళ్ళు
అరే
ఆ యాభై మందిక్ దీస్
బాగానే మంది ఉన్నారుగా అండి
మేం బాగా మందంటే బాగా మంది ఉన్నాం యాభై మంది ఆన్ దోస్తులే ఉన్నల్ అక్కడ
అ...
ఐతే యాభై మంది దీస్కరమ్మంటే పెళ్ళికొడుక్ ఏమన్నడు ఆ యాభై మంది గూడా మేం రాము ఇక్కడ వ తా మజీద్ అన్ ఒకటుంటది ఆ మజీద్ ల నిఖా ఉన్నది అగద్ అక్కడికి పోయి అదద్ జేస్కొని అసర్లా ఇంటిక్ అచ్చేస్తాడు ఇంటి దగ్గర ఒక ముప్పై నలభై కిలోల బిర్యానీ జేపిస్తాండు విత్ డబల్ కమి టతోటీ ఆ నా పెళ్ళిక్ ఆ పెళ్ళి కొడుకు జేపిచ్చుకుంటాండు ఎందుకంటే అరే మరి యాభై మందిస్కరమ్మన్నాళ్ళు మరి ఎవర్ని దీస్కోవోతవ్ ఎమన్ నారాజ్ జేత్తవు ఏంది కథ
అవును అది గుడ
ఐతే ఒక్కరాం రామ్ మేము యాభై గాదు ఒక్కళ్ గూడా రామ్ నిక్కా జేస్కొని ఇంటికాడ వచ్చి ఇంటికాడ గ్రాండ్ గా దావత్ జేస్కుంటం మళ్ళా పది పదకొండిన్నిటికి మీరు ఫోన్ జేయాలి మీ దావాత్ అయ్పోయిందని మేము వోయ్ మిగ్తాయి జేస్కొని సీదా అత్తాం ఇంటికన్నోవ్
అరే మంచిదే అండి మీతోన్ మాట్లాడి మీక్ మీకు ఉషామైన్ ఆ పనట్లేదా
భరాత్ లేదు మాక్ అవ్సరం లేదు లేదండి ఓకే రండి
ఓకే మీతి మీకీమ్తి సమయాన్ని కుషాయించడానికి ధన్యవాదాలండి
అవును మీగ్గూడా ధన్యవాదాలు మీతోటి మాట్లాడి సాలా సంతోషంగా అనిపించిందా
నాగ్గూడా అండి ధన్యవాదాల్